ఎవరు ఎంతమంది ఉన్నారంట మీ మీ క్లాస్ వాళ్ళు
యాడా
కాాలేజ్ లో
కామ్ తెలియదు నేను వాళ్ళకి ఫోన్ చేసన్నా అంతే
క్లాస్కిళ్ళారా ఆప్టిట్యూడ్ కి ఊర్కేనా
కాసుకి పోయాటం
ఆ
అ
ఆ
అప్పుడుంద అనుకో
ంతంత దూరం పెట్టుకున్నారు
హలో
హ హ
రోజు ముందే పోవాల అల్లు
పడితే
నల్లూరు బడి ననుకో.
హ్మ్మ్.
ఓగేలా ఎగ్జామ్ సెంటర్ నెల. నేల్లూరు పడింది. బస్ లో పొయ్యేటప్పుడు బా పడుకో. బస్లో, పొయ్యేటప్పుడు పడుకో. మళ్ల, అటు రూమ్ తీసుకున్నప్పుడు సదువుకో.
అప్పాహా.
సారేనా.
హ్మ్మ్, హ్మ్మ్.
నేను బయన్ నీకి, బస్సు లో కాపలా ఉంటా?
వద్దులే పడుకో. వొద్దు. నువ్ కూడా, పనుకో మల్ల చదువుకుందువు.
నిహె, నువ్వు పడుకున్నప్పుడు నేన పడుకోలేనమ్మా. నువ్వు కాపలా ఉంటాయి నకి.
ఏం కాదులే ఏం? దొంగలెమ్మ ఉండరే కధా?
ఏం ఉండర్ కానీ? నెల్లూరు కూడాలని కోరుకో.
ఉహ్, ఉహుం.
మేము, బీచ్ ఇంగొసారి చూడాలంటే నెల్లూరు పడుతాది. మీ కాస.
ఉహ్, ఉహుం.
హ్మ్.
కాదు, అంతంత దూరం పెట్టుకొని సెంటర్స్ ఎగ్జామ్ రాసి. సెలెక్ట్ అవకపోతే?
మొంబ్‌ పెట్టుకోండి. సర్ పియదా.
హబ్బా!
ఆ?
వాహ్! వైజాగ్ పెట్టుకుని ఉంటే బాగుంటుందంటావా? హ్మ్.
వసరం లేదని ఈ తొందరు.
హుహూ.
ఉమ్.
నో అట్లా రెంట్.
నముత హ్మ్. మైసూరు, పెట్టుకోన్నారు కొంతమంది. మైసూరుకి, ఎప్పుడు అబ్బా! ఇలు పోయది?
ఉహ్, ముందు రోజే కదా?
పోను, పదో టేషన్ ఏ బాగుండేది? పదో టేషన్? సాయంత్రం పదిక్య? పదూకొండో తేదీ సాయంత్రం కంటా, అటుక వెళ్లి పోవాలి. పన్నెండు ఎగ్జామ్ అయ్యితే.
హ్మ్.
ఊ. ఊ. లేదంటే కష్టం.
కి ఏం తొందరగానే కదా, వెళ్లింది మనం అప్పుడు?
ఆ!
హ్మ్.
ఎడా?
అప్పుడు మైసూర్ పోయినప్పుడు, మార్నింగ్ బయలుదేరినామా?
హా.
హ్మ్.
పదే పన్నేండు ఎగ్జామ్ కదా పదకొండే పోవాలీల్లు
మ్
లేదంటే కష్టం
మ్ మా అక్క మొన్నడిగే నిన్నమొన్న మొన్ననే అనుకుంటా ఎప్పుడింటికి అనింది.
ఆ ఏం మాట్ ఏం మాట్లాడతన్నావని అడగ్గుడదా నువ్వు
అడిగుతే నీకు ఇంటికి రావడం ఇష్టం లేదని చెప్పు
ఆ
అని ఏందేందో వాగుతే నువ్ రాయితే ఇడ ఉందూర క్లాస్ల్ కాలేజ్ పోతా అని చెప్తి.
ఆ
ఆ మండే నుంచి అందరినీ రమ్మన్నారు ఇంకా ట్రైనింగ్ ఉందని
ఔట్లుక్రి మెసేజ్ మీ అక్కకి పంపించు
హ్మ్.
చదువుకోంది. ఇంగేందో మీ అక్క మీ అక్క ఎల్లిపోయుద్ది కదా పదైదుకి
హ్మ్.
ఆ మళ్ళీంటికోచ్చి ఏం చేయాలంట
మ్ అప్పుట్లో పేమో ఉగాదికి వస్తనన్నావు కదంటే ఉగాది ఎప్పుడు పంతొమ్మిది కదా ఇంకా అని చెప్తి
ఆ
హ్మ్
ఉగాది కింటికి పోతావా
హ్మ్ ఇడా ఫోర్ డేస్ అలా హాలిడేస్ కదా
యాడా
చేస్తారన్నారు.
అవునా
రంజాన్ ఇలా అన్నీ వస్తాయి కదా వరుసగా మ్ హు
ఓకే
హ్మ్
యారే
పోవత్త ఇడే ఉండాల
అవునా
ఆ
ఏం చేస్తావ్ ఉంటే
ఇంగేమ్ జేయాల
చెప్పు నువ్వే
చెప్పు పో పోయేసి రాపో పండక్కయాల పోతన్నరంత
మ్.
మళ్ళీ దానికి ఇంట్లో గొడవలు
హ్మ్
ఓల్ని ఫోర్కస్
హ్మ్ ఇంక వాళ్ళ టా షూస్
మళ్ళీ మేల్నా ఫోన్ జేస్తర్
ఆ అన్నాడు నిన్ననే
ఒప్ ఒ
ఇక్కడే బయల్దేరు ఇంటికి అంటే ఇంక నిన్న రేపే సాటర్డే అని చెప్ప
మ్
మ్ అదే ఇంగ పాన్నే
మ్
నువ్వు బోద్ రా ఇంటికి ఫస్ట్ అని చెప్తే
హ్మ్ ఏం జేయాలన్ తింటే ఓయి మీద నెక్కెవు
ఏందోలే ఉండు
ఎందోలే అంటే
తెలీదు ఏం జేయాలంటే ఇడ ఏం లేదు దలాన్చ్
ఏం లేదా ఇడా
కాాలేజ్ లేదని మ్
సరే
ఏం లేదంట కాలేజ్ ఏం లేదు కదా అని
సరే
నువ్వు ఏమనుకున్నావ్ అది మూసుకొని చెప్పు
ఏం లే
హ్మ్మ్
ఏం లేదు
మల్ రఫ్తని
అ!
మళ్ళీ చెప్తలే
వద్దులే
ఉండు నేను చెప్తలే
వద్దులే
అ చెప్పు ఇప్పుడే
నిజం మాప్తి
ఏం అనుకున్నావ్
ఏం లేదు రేయ్
సర్లేలే
హ్మ్ సరే
మ్మ్ మ్మ్ ఫుడ్ పెట్టుకున్నా పడేస్సాను మొన్న
ఈట్ హావింగ్ లెఫ్ట్
హ్మ్
నాతో మట్టు
హ్మ్ నాది ఉందట్లే అదే పెట్టుకున్నాను ఇంకా పడేయాలి అది మళ్ళ
హ్మ్
అంటే
చెప్ప
ఎవరు లేరా
ారాల పడుకున్నారుారు
పడుకో అంటే నువ్వు మాట్లాడుతున్నా
హ్మ్మ్
డిష్టబ్ కాలా
బకు
వాళ్ళకి జాబ్ వచ్చిందా
కు
లతీఫ వాళ్లకి
లేద
సుబ్బు వాళ్లు
కిరాయ సొంతిల్లా
కదా అప్పుడు కాాలజ ఇంట్లో వచ్చిందన్నారు
ఆయనకే నరసింహ వేరేవాళ్లు
అదేలే
అ
హ
వీర్ సిహ రోట్లోకి వచ్చేవాడు
లేదులే
అే నోట్ లో కోచాడు
నీకు ఇస్తానులే వస్తే
నాకేమద్దుప్ప తిన్న నువే
సి నీ కిస్తస్తాను
అట్టే నోట్లో వచ్చిందిట్టే మింగు
చి
బస్ మంగూకయా
ఎవరో ఫోన్ చేస్తున్నారు
ఎవరు
ఏదో ప్రమోషనల్ కాల్
ఊమ్
ఊమ్ కట్ చేసా
ఉం
ఊమ్
ఏం చెయ
ఊ
ఇంకేం ఐతే
ఏమ్లా పోదమింగ
హమ్
పోదామ్
పోదాం కార్ట్కి కొస్తరా
ఊమ్ ఉమ్ నికా క్లాస్తుంది
కాలే నీకేస్తాంద
అహ నాకు
ఉ
ఏం తెలిల
ఉమ్ పడుకో వస్తాడు చెల్లి
పడుకోలేద్ నేనేం
ఇంకేం జేస్తన్నవ్
అప్పుడే ఇంకా కొద్దు సేప్ చూసిన
ఉమ్
ఇంకప్పుడు రీల్స్ కూల్ జేస్కోని
అ
నీల్స్ కట్ జేసుకొని కొద్దిసేపు చూసి కొద్దిసేపు యో చేస్తా అంటి
ఉ
మళా పైకి పొయి బట్టలు దీసుకొని ఒచ్చి ఉమ్ మళ్ళీ చేస్తివి
ఉ
ఊ అ చెపు
ఇంకేం
ఊమ్ చాక్లెట్ తెస్తా
త్యా తిందం
తిటావుగదా
నువ్ దింటావ్ గద
ఊ
ఉ తిను
ఊ
ఉమ్
దగ్గు వస్తే
రానీ ఆ మళ్ళీ టాబ్లెట్లు తిందువు
ఇహ్ హ్ ఊమ్ ఫ్రిడ్జ్ లో వెట్టినా ఆంటీ వాళ్ళు డోర్ ఓపెన్ లో ఉన్నారో లేదో
ఉం ఉం
సరే అయితే చూసి తెస్తా ఒచ్చి
ఎంసేపు బడుతది
ఏముంది కిందికి దిగేది ఇంకా
తల్లు వినావా
అప్పుడే పొద్దున్నే వేసుకొని రెడీ అయ్యి బట్ల ఆరేసా పొద్దున్నే రెడీ అయ్యి బట్టలు ఆరేశా నేను
ఉ సర్లే బాయ్ అయితే నేను బయలుదేరుతా
ఉ